ఆ అక్క బాగున్నావా
ఆ బాగున్నానమ్మా నువ్ ఎలా ఉన్నావు
హ్మ్ బాన్నా ఏం చేస్తున్నార్ తిన్నారా
మ్మ్ తిన్నాము ఇష్ మళ్ళీ ఇంక వేరే తిన్ దానికి మళ్ళీ రెడీ అవుతున్నాం ఇంకా ఇదే కదా ఏమున్
అంత చేయడము తినడము మళ్ళీ చేసుకోవడం ఎండలు
అంతే ఇంకా అంతకు మించే ఏం ఉంటది అంతే ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉం ఉన్నారు ఈ మధ్
దిన్ ఆ ఈరోజు ఈరోజు సెకండ్ సాటర్డే కదా ఇంకా
ఆ సెకండ్ సాట్ టర్డే ఒకటి ఎగ్జామ్స్ ఒకటి నడుస్తున్నాయి మ్మ్ ఇంక ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ హాలిడేసు
మ్మ్ ఈ సమ్మరు పిల్లలు ఎండలో ఆడుకోవడము మ్మ్ తిరగడం కంట్రోలు కారు
తోటి వాళ చెప్ టే వినరు ఆ ఎండకి ఆడతారు తర్వాత ఇంకా ఆ ఆ అవును ఇంకా ఊర ఏమైనా వెళ్ళేది ప్లాన్ ఏమైనా ఉందా అవును ఉ ఊరికి ఏమైనా వెళ్తున్నారా సమ్మర్ కి
ప్లానింగ్ ఉంది వెళ్ళాలి లివ్స్ దొరికితే వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా
మ్మ్ హ్మ్ ఈ సమ్మర్ లో లో ఈ స్టార్టింగ్ సమ్మర్ అంటే ఆ సమ్మర్ కాదనీ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఆ ఆహా మంచిది ఏది వెళ్ళినా ఈ టై ఇప్పుడే వెళ్ళాలి అసలు మే లో అయితే వెళ్ళలేము వామ్మో అవును మే లో అంటే చాలా కష్టం అయితది అసలు ఇప్పుడు కొంచెం మరీ మే లో ఉన్న అంత ఎండ ఇప్పుడు ఉండదు కదా
అవును
ఇప్పుడు టాస్కులు కూడా ఏమి ఇవ్వరు ఇక అప్పుడు మాత్రం అటు టాస్కులు చేయాలి ఇటు చెయ్యాలి
అవును
కొంచెం ఇబ్బంది అనిపిస్తది ఇంకప్పుడు
అప్పుడు ఇంకా ఇప్పుడంటే స్కూల్ ఉన్నాయి ఇంకా స్కూళ పో ఇంకా ఇదివనికా వ ఎక్కడం వాళ్ళకు పెట్టడం లేక్కపోతున్నారు ఏం చేస్తున్నారు
ఎంతసేపు వాళ్ళు ఏమున్నాయి ఏమున్నాయి అన్న క్వశన్ నేమస్ అస ఏం తినాటానికి ఏమైనా ఉన్నాయా తిండానికి అన్నం తప్ప ఏమైనా తింటా అంటారు వాళ్ళు
తినే జనరేషన్ లో తిందడు కొంతమంది బా తిందడు కొంతమంది అనేది ఫుడ్ కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు కొంతమంది తినాలి అంటే బాగా ఏంటనే
మ్మ్ ఆహా అసలు తినే ఇంట్రెస్ట్ అని కాదు తినే ఇంట్రెస్ట్ ఉండదు అన్నారు ఇంట్రెస్ట్ ఉండదు అని కాదు వాళ్ళు ఇంక ఏదైనా తింటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు
అంటే కొత్తగా ఏదైనా చేయడము కొత్తగా ఏమన్నా చేసి పెట్టడము అలా కొంచెమ్ కొతి రోజుకి ఏమంటే బయటి ఫుడ్ లేక కుండా ఇంట్లోనే చేసి పెడితే ఇంకా బాగా తింటారు అలా అనే
మే కరెక్ట్ కూడా అసలు బయట్ ట బయిట అసలు బో అదే ఆయిల్
మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడము ఎక్కువ ఏదన్నా మసా మసాలా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం వెసి చేస్తున్నారు అనేది కూడా అర్థం కాదు ఒకోకా సరే మనం ఇదే అనుకుంటాం కానీ అది అది ఉండదు అందులో అది వేరేగా ఉంటుంది
అవును
ప్రసెస్ అవన్నీ
ఉ అసలు పిల్లల్ని బయటికి తీసుకెళ్తే మనం ఎంత చెప్పినా ఏమంటారు ఏమైతుంది ఏం కాదంటారు వాళ్ళు ఆ క్షణం మాత్రం ఏం కాదు కొని ప్లీజ్ కొని ప్లీజ్ అంటారు
మందిగా ఉన్న ఇప్పుడు పెట్టచ్చు అంటే కొంచెం అది హెల్త్ హెల్త్కు మంచిది కాదు అన్నప్పుడు కొంచెం అవాయిడ్ చేసేయాలి హ కు మంచిదని అనిపించినప్పుడు కొంచెము దగ్గర పెట్టొచ్చు
ఉమ్
ఏ మ అంటెవాళ్ళోఒక సా అది హెల్త్ కు మంచి స్వీటుకాదని తెలిసి పదెఒకసారి తినం మంటే పదే పదే అడుగుతారు అలా లేకుండా కావులంటే ఇంట్లో మనం చేసైనా పెట్టొచ్చు పిల్లలలకు
అది కూడా చెప్పాలి వాళ్ళకి పిల్లలకి ఇది ఆల్వేస్ తినటం కూడా మంచిది కాదు ఎప్పుడోఒకసారి ఏం కాదు
కానీ వాళ్ళ కొంచెం హెల్తీ ఫుడ్ పెట్ ట్టాలి
అవును
అ మనము పెట్టే దాన్ని బట్టి వాళ్ళు తినగలరు మనము ఇది వద్దు ఇదితిను అనే అనే కొద్దివాళ్ళు పెద్దయ్యా కూడా మాకు అది వద్దు ఇదే కావాలి కొన్ని. కొన్నిఅలవాటుల్‌అనేవిమంచి ఫుడ్ అనేది తీసుకోరు కొంతమంది పిల్లలు నువ్వు ఎప్పుడు పెట్టినావ లేదు కదా బుద్ది కాదనిఅనేసి అంటారు కాబట్టి కొంచెం హెల్తీ కిమంచి ఫుడ్ అలాంటి అలవాటు చెయాలి పిల్లకు ఇప్పుడు సమ్మర్గా ఇప్పుడు ఈ సమ్మర్ కి పిల్లలకు కొంచము చలవాచేసే వస్తుము అవి ఫ్రూట్స్ గాని అంటే నా రాగి జావా పెసరజావా ఇలాంటివి ఏమైనా పెట్టడం కూడా మంచిది. ఏదైనా జ్యూసు అలాగా
అవునా నీకు పెసరజావా ఇలాంటి నీకు తెలుసా రాగి జావా అంటే విన్నా నేను పెసరా.
పెసరా ఆయ్ పెసర బ్యాల్‌ ఇవె అంట కద మనం పులగానం చేస్తామంటారు కదా అంటే పొంగలికి వేరు పులగన్నం పులగన్నం చేస్తామంటాం కదా అందు ఆ దాలతోనే చేస్తారన్నమాట స్వీట్లా ఇందులో బెల్లం గాని దక్కర గాని మనకి ఏద అందుబాటు అయితే అది చేసుకొని చేస్తాం అది కూడా సెలవు చేస్తుంది నైక్ చేసి పెట్టి మార్నింగ్ పెట్టి మన్ననే ఎందుకంటే. పసర్ ఈ పెసర బేడలనేది కొన్ చూ చలవ చేసే వస్తువు పిల్లలకు పెట్టినా నీ మంచిది అలవాటు చేయడం అలాంటిది అలాంటి వస్తువులు పెట్టినా ఉ ఎప్పటికైనా నీ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవడము ఇప్పుడు జనరేషన్ క మంచిది
అవును నిజంగానే అసలు ఏజ అప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎంత హెల్దీగా ఉన్న. ఉన్నారు అసలు ఇప్పటికీ ఆ పెద్దవాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు అసలు
అంటే బాలేదు అది ఇది అంటారు అప్పుట్లో ఇలా లేవు కదా అప్పటికి రాగి జావ ఆ రాగి సంగటి జొన్న రొట్టె సద్ధలు అలానే ఉమ్ సో అవును ఉమ్మ్ అప్పుడెక్కువ రాగి రాగి సంగటి జొన్న రొట్టె సద్ద పెట్టె సొ
అవును
ఇవి నూకు కానీ ఇంకా చేస్తా ఉంటి
అవునవును
విప్పుట్లావి ఇద్దరు
ఇప్పుడు అవన్నీ చెయ్యాలంటే కొంచెం భయమే అసలు ఇప్పుడు అవన్నీ చెయ్యాలంటే కూడా కష్టమే అనిపిస్తుంది
ఉమ్మ్ కానీ
దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి ఎందుకు ఆ దొరుకుతున్నాయి కానీ ఏమవుతుందంటే షాప్స్ లో వాళ్ళు ఆ
తక్కువ అవి నీకు
అదే అంటే ఏమైందంటే నేను ఒకసారి చూశా నేను ఏమైందంటే ఊ షాప్ లో వాళ్ళు తెప్పిస్తున్నారు
ఉమ్మ్ షాప్ లో తెప్పిస్తారు తెప్పిస్తారు అవి రేరు కానీ అవి ఎలా ఆ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలీదు కదా అవి
ఆ అంటే ఆహా ఈ సజ్జలు ఇలాంటి అన్ని తెప్పిస్తున్నారు అవును అప్పట్లో దొరికేట్
ప్పుట్లో షాప్ లో దొరికేది కాదు పంటలు పండించి తెచ్చేవాళ్ళు తుద్దలు కానీ ఇవి ఇంటి పైన్ కు శశి సినిమా కొర్రలు అవి పండించే వాళ్ళు అప్పట్లో అంగట్ ట్లో దొరికేవిగా అప్పుట్లో అంగట్లో కొనత్ కొను కొన్ చెంత ఆయిల్ లేదు తోటల్ దొ తోటల్లోనే పండిచ్చుకొని ఇది చేసుకునే వాళ్లు వాల్ వాడ్ నే ఇసురుకొని సొ పెద్దోళ్ళు గాని ఇవి ఇసురు కొనేది వాడిట్లా చేసుకునే అప్పుడు మిక్సీలు అలాంటివి అప్పుట్లో లేవు అప్పుడు రోళ్లు, రోకళ్లు ఇసురు కోడాలు అలానే ఇన్నై. ఇప్పట్లో అవి తక్కువ గదా. తక్కువ ఉన్నై. ఈ మిక్సీలు, గ్రై గ్రైండర్ లు ఎక్కువ అదే అలవాటు అయిపోతుంది. ఏమంటే ఫాస్ట్ గ అయిపోతుదంటారు. కానీ ఒక్కొక్కసారి
ఆ
చేత చేయడమూ వాటికన్న
అవును
కొంచెమూ రుచి కూడా బాగా అనిపిస్తుంది మనం రోట్లో వేసి నూరడం కానీ అవీ ఎక్కడ పండిన్ పండినెవే అవి ఎట్లా అని చెప్పలేం గదా. అప్పుట్లో అప్పుడు ఇవి రేట్ తక్కువాయ్ ఇప్పుడు సొద్దలూ ఇవీ కొర్రన్న కొర్రబియ్యం అనేవీ ఎక్కడ పండుతున్నాయి ఇక్కడ? ఎవరో ఒ ఏమన్నా వేసుకుంటే కొన్
ఆ అంటే అంది అందికే ఇగ మనం మార్ మార్కెట్ లో వెతికేదే అందుకనే కదా.
ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి అవన్నీ.
మన మార్ హ్మ్ అదే మార్కెట్ లో దొరుకుతున్నాయిగా అదే అంటే ఈ సూపర్ మార్ కెట్స్ లో దొరుకుతున్నాయి కానీ అక్కడ కూడా ఆ ఒక్కొక్కసారి మంచిగనే ఉంట్నై. కానీ ఒకోసారి పురుగు ఒచ్చేస్తున్నాయి ఆ అవును.
క్వాలిటీ ఉండదు. ఆంతో ఎప్పటికీ నుసిపురుగు ఉంటుంది. నువ్వు కొత్తగా తీస్ ఏదైన తీసుకో అది నుసిపురుగూ ఎక్కువగా ఉంటుంది అందులో, అది హెల్త్ కు మంచిద ఎలా చేస్తవు దాన్ని? అంత పురుగు ఉంటే దాన్ని ఎండలో పెట్టినా ఏలా చేసినా పురుగు అనేది పోదు, మ పోయిందని తీసి పెెట్టినా మల్లీ మల్లీ కొద్ తిరగల్
హ్మ్ మళ్లీ వచ్చేస్తుంది.
హ్మ్ ఏవన్
పోనీ అసలు బయట పెట్టుకుందావూ అన్నా కూడా మనకి ప్రశాంతంగా పెట్టుకోలేపోతున్నాం ఎండలో కూడా పెట్టుకుంటే చాలా మంచిదీ. ఫుడ్ ఐటం అయినా ఇలాంటివీ ఎండ పెట్టుకునేటియి ఏవైనా ఉంటే బయట ఎండలో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటాయి. కానీ ఏమవుతుందంటే వాళ్ళకి ఎండలో పె పెట్టుకోవాలన్నా భయంగా ఉంది మొత్తం ఈ కోతులు ఇలాంటివన్నీ ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాయి కదా వీలే ఊర్లలోకి ఎంటర్ అయిపోతున్నాయి ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి మనం బయట పెట్టుకోడానికి కూడా లేదు కనీసం
ఆ
సరేలే అని డేర్ చేసి పెట్టుకుంటే వాటికి ఇచ్చేసినట్టే కొన్ని ఇంకొకొక్కసారి అయితే పడేయడమే అవుతుంది మ్
ఆ మ్ ఏమ్మా ఆ తిన్నానక్క ఇప్పుడు తినాలి ఇంకా సరే ఓకేక్కైతే ఆ ఉండన
ఆ ఉంటా బాయ్
ఆ